హలో లక్కీ ఏం చెత్తన్నావ్
ఏం లే బాగున్నావా
ఆ బాగునా బాగునా
ఏం చెత్తన్నావ్ ఆ బాగున్నా ఏం చెత్తన్నావ్
ఏం లే కాలిగర తిరుగుతాన అటు ఇటు వాకింగ్
ఆహా ఏంది మరి ఇయలా ఏం చేస్ న్నా
ఏంలే ఇక హాస్పిటల్ పోయొచ్చిన అ ఫోన్ అంటే ఫోన్ ఇచ్చొచ్చిన అది ఉంది ఇగ మొత్తం తిరుగుడే అయిపోయింది ఇవాళ
తిన్నరన్నా
తినాల
ఏం కూరా
ఇప్పుడే ఫిష్ వచ్చింది పొద్దున పప్పు వండింది మా అమ్మ
ఆ మాది ఇయ్యాల పప్పు
అహ
ఇ ఇయ్యాల నువ్ అడినావా గేమ్
ఏ గేమ్
ఏదోకటియలా గల్లీలాగిట్లా
ఆ సెటిల్ తప్ప ఏం ఆడలేదు ఇవాలా
నేను ఇయల డిస్ట్రిక్ట్ క్రికెట ఆడినా
ఆహ
నువ్ వచ్చినటునువగా స్టేడియం
ఆ వచ్చిన వచ్చిన
హన్నీ అన్న వెంకన్న
ఆ వచ్చిన
డైరెక్ట్ బాలంగ్ దింపిన పకారులన్నీ
ఆహా అసలు కనపల్ అయిందిరా నాకు
నుూన గనపడ్డావు ము సన్ని అనగి ఇట్లందరిక కలిసిన
ఆహా అది బండి తీయమంటే ఆడ బండి పెడితే వాళ్ళు ఉరుకుంట వస్తా అంటే బండి తీసిన
వాలని మొత్తం గ్రౌండ్ మొత్తం మూరు రౌండ్లుయిచ్చిళ్ళలు
ఆహా
అంత ఈయల ఆఫ్ సెన్సరిీ కొట్న
ఉ అన్న ఏం చేత్తాండు
ఏంలే ఇంటికి అన్న అన్నందిన్నాడు ఇప్పుడే
ఆహా
అ
పొద్దున ఆకాష్ అన్న ఏం చేసిండు తెలుసా
ఆ
ఆ ఫిష్ ఎన్ని షాపాలు ఉన్నాయా లేవా కళ నీళ్ళు పోత ంటనయ పూలేకి పూలే ఎన్నిక రంగ లు ఉన్నాయి అదిదిే అని చెప్పిండు అ చెప్పమంట
అ ఆహా సరే
సరే సరే మరి మూడు రెండున్నర అయిపోయింది ఇంకా
హ మధ్యాహ్నం రెండున్నరకు వచ్చినాయి ఇంటికి
ఆహా సరేగాని వంటలు లేప్పు పది వరకు
ఎందు కు
టైమ్ స్పే సేవ్ అయితుది రా మాట్లాడుకోవడం కనకన్నా వంటలు చెప్తే అయిపోతుది కదా
ఏ నాకు రావు నాకు రావు
చెపరా
వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్
చెప్పు ఇంకా ఎప్ప రాదు చెప్పు
నువ్వు చెప్పాల క్రికెట్ల పేర్ క్రికెట్ల పేర్లు చేప్పుకుందాం
నాకు తెలియదు కానీ నువ్వు వంటలు చెప్తే ఇంకా అయిపోతా టైం అయిపోతాది చెప్పు
ఏహే అను గ అట్లా మాట్లాడొద్దు టైం ఏందే టైం
ఒరే ఎట్లయితే బోరు కొడతాంది
ఏ ఇంగదని ను చెప్పూ ఇగ
నేనేం చెప్పాలా
ఏదో ఒకటి ఏదో ఒక ఒకటి చెప్పు ఆకాశాన్ని
మీ అన్న ఏ కలర్ డ్రెస్ తీసుకున్నాడు
ఎందుకే డ్రెస్సులు ఎందుకే నీకు
టైం పాస్ రా నాయన టైం సేవ్ అవుతుంది
నతా బ్లాక్
బ్లాకు వైటు
బార
మీ పక్కనోడు
నా పక్కనోడు గ్రీను
గ్రీనా కాళ కాళ్ళు వాల్సిందంటారా నీ పక్కనొడికి మరి
ఆ వాసిందంట
తగ్గిందంటనా
ఆ తగ్గింది తగ్గింది అలా ఆడిండు కూడా
ఆడతాడు ఎందుకు ఆడడు వాడు అ ఆన్ని కటంగ్ చూడు బిచ్చా పోను కటింగ్ లాను ఉందనే చాటింగు
హమ్ శెట్టేల్ ఆడదామ
శెట్టేల్ ఉన్నదా నీ దగ్గర
ఆ ఉన్నాయి కాకు ఉన్నది బ్యాట్ ఉన్నది శెట్టేల్ అయిపోయినాక క్రికెట్ ఆడదాం అ నువ్వు మా ఇంటికి రా మా ఇంటికెళ్ళి రా బ్యాట్ తీసుకొని